హలో
అ
ఊ చెప్పు ఇనవడతంది ఇప్పుడు ఆ ఇప్పుడు ఇనవడతంది
ఏం చెతనవ్
ఏముంది ఏం లేద్ ఉతినే కూసున్న
గట్గా మాట్లాడు కొంచెం దగ్గర పెట్టుకొని
అన్నం తిన్న ఇప్పుడే ఇట్లా కూసున్నా
ఊహు పోయండ మీ తముడు స్కూల్ కు
ఇయలా ఓలేగా
ఊహు మీ షెల్లా
ఇంకా ఓలే హాస్టల్ కి పోత
ఊహు ఎక్కడ హాస్టలు
అప్పు నిం పోలే
ఆ ఆ
అలక్కె ఊ
ఇంకా మరి ఇధరక చెలలు బోతరా
ఏమో పోతారో ఏమో తెలియదు పెద్దమయితే అయిపోయింది కదా రెండు సంవత్సరాలు తర్వా తర్వాత అతే ఏడవోతది ఇంగ ఆమె ఆమె సెకండ్ ఇయర్ ఇప్పుడు
ఆ పోతలేదా సెల్లే
ఏమో ఇంటికానే వుంది కదా ఇయలా
ఊహు మొన్న ఫాదర్స్ డే రోజు ఎవళో గురువుది పెట్టిందిగా
ఆ ఆ ఆమె అటు పోతంది కాద క్రిష్నున్
ఊ ఇగ మొత్తం దానికే ఐతద ఏంది
ఆ అయిపోయింది ఆల్రెడీ
ఉ ఏమన్నైతాందా
ఇంక ఐపోలేదా తిండి
ఆ
తినడం అయిపోలే ఇంకా
సౌండ్ కారతందా
తిండి తిండి అయిపోలేదా
అయిపోలే సౌండ్ కారుతుంది తింటాఉంటే
ఆ ఇన్న వాదా
ఇనా ఆడుతయి కోళ్ళు ఇంట్లోకి వచ్చినయిమ పోతను్ సబ్జెక్ట్ న నూకుతే ఎలాకి
ఉమ్ నువ్వు ఏవరితి
ఈ సామాన్లు కింద బడ్డట్లున్నాయి నూర్తే ఒకటేమ కోడిగుడ్టు పెడుతుది కా పోతా సెబ్జ మీద కెక్కిందా మీద పెడతుదా కుడ్డు ఉర్కో ఇల్క న ఓఓకే స సార్
పెడితే
సబ్జా మీద పెడితే ఆడ ఎక్కి ఎవరు తీయాల్నే
ఎక్కు నువ్వు
ఇంకా ఎన్న పర్మియామ ఇతే
ఏందో
వీటి సప్పుడు వీటి సప్పుడే ఎక్కువ వినబడేతట్టుంది
స్తున్నాయిగా
హ్మ్ ఎలాగొట్నా బైటికి ఇంకా
ఈయాల పత్తి గింజలు పెట్టామని పోయినా
ఆ
ఆడేమైంది ఆ మా అమ్మ వచ్చింది ఇగ నువ్ పొ నేను పె నేనుపొ పెడతానంటే నేన్ మ మళ్లీ ఇంటికొచ్చిన
ఊ హు పనితప్పింది అయితే
తప్పనేతప్పింది
దగ్గర పెట్టుకొని మాట్లాడు
పెద్ద పెద్దపని తప్పింది అంటనా
హ్మ్ నా మాట గట్టిగా వినపడుతుందా నే
వినపడ్తాంది
హ్మ్ చెప్పు ఇంకా మీ అక్క ఏడుంది
వాళ్ళ ఇంటికన్నే ఉంది
ఆహా ఏవన్నా గుడ్ న్యూస్ఆ
ఏమో మనకేం తెలుసు
హ్మ్ ఇంకా ఎవరికి మీ వదినకు పెళ్లిఅయికా ఒంట్లో బాలే గంతే
గిప్పుడు గిప్పుడు అయితారా
నేను మరీ ఫాస్ట్ నైట్
చెప్పలేమంటావా
హ్మ్ సెపు
ఏమో
ఇంకా ఇంకా ఇంకా ఫంక్షన్ కానీ రెడీ చేత్తారా మరి ఇల్లు గిట్లు వెనకాలలో
ఆహ్ అహ్ చెట్టరులే ముందు రూమ్ కడత్తారూ
ఆహా ఇంకా అయిపోలే
అయిపోలేదా
ఉహూ ఒకే బిడ్డ అని గ్రాండ్ గానే చేత్తారు కావచ్చు
చేస్తే రావా
రావాలే
ఇంటి పక్కనేనే ఏ నేను హాస్టల్‌కి పోత కావచ్చు అప్పటివరకు
నేను పోను క ట్నం వేత్తంగాని పోను కావచ్చు మా బాపమ్మ ఉంది కాదే మరి మర్చపోయినా
పట్నం ఎత్తరా
కట్నం ఏ య్యాలి కాదనే వాళ్ళు మాఅక్క పెళ్లికి గిట్టేసిర్రు
కట్నమా
హ్మ్
ఏమో సూద్దం
నేనైతే పోను నాకు ఆయంగిలెలేవ్ నెను అసలు మా మవయోళ్ళు ఇల్లు అలాకొత్తారంటే వచ్చినా కానీ ఒక్క యంగి తెచ్చుకోలే మూడే మూడు తెచ్చుకున్నానే
ఉమ్
పాయింట్లే కూడా కాదు ఆ మూడు ఒకటేమో ప్లాజో దా రెండింటి మీదకి షార్ట్ టాప్లు తెచ్చుకున్నా ఒక ప్లా జో మీదకి ఇంకొకటి వైట్ ప్యాంటు ఆ ఏదో కలర్ పర్పుల్ కలర్ టాప్ గంటే ఇంకా ఏమి తెచ్చకోలే
ఉమ్
మా అక్క బట్టలు వేసుకుందామ అంటే ప డతా లేవు పెళ్లి వచ్చింది ఇప్పుడే మరి మా మావ ఇళ్లకి రాలే క్యాన్సల్ అయింది మళ్ళా ఇరవై ఐదో తారీఖు కొత్తరు కావచ్చు
కుట్లు ఇప్పక పోయినవు
ఏ కుట్లి ఇప్పినా కూడా ఆవి నా కింద పొట్టుక అయితయి అద సైజ్ సరిపోయినా కూడా
ఆహ కిందనా
పాయంట్లో అయితే మోకాల మీదకి వస్తానులాడి దేవుడ
లూస్ లూస్ ఆ
మా లూస్ లూజ్ కాదు పొట్టిగా
ఆహా పొట్టిగాన
నడుంకాడనేమో పడతలేవు కిందనేమో మోక్కలా కడిపోతానే
హమ్
నీ మాట చిన్నగా వి నబడతాంది ఆ ఇక మన ఊరుక వచ్చి మళ్ళా మా మామయ్య ఇళ్ళకు వచ్చినాక పోడు రిటర్న్
ఏ మామయ్య
మా మమీ వాళ్ళ అన్న వాళ్ళ హ మొన్న ఇళ్లేళ్ళ కొత్తారని వచ్చిందని చెప్పినాక
అదే అదే
తలుపులు కాలేదని ఇళ్ళకి రాలే అడ్నే ఉంది బ్రేకప్ బ్రేకప్
వై రే
వాడు వేరే ఆమెని చేసిండా టా
అయ్యో
అంటే దీని కూడా చే త్తాండు కనీ అట్లా టైం పాస్ టైం పాస్ అని చెప్తానట ఆమెకు అంటే ఈమెకు ఆమె టైం పాస్ అని చెప్తానట మా మరదలుకు
అ
నాకు అట్లా వద్దని చెప్పి మల్ల పెట్ట
హ
ఉ నేను మాట్లాడేది నీకొక్క దానికే వినబడుతాందా అందరికినబడతాందా
ఎవరు లేరు మా ఇంట్లో మా చెల్లి ఉంది నేనున్నా
ఉ
ఎందుకే
ఈయనున్నాడుగా
హలో ఆ చెప్పు చెప్పే
ఎ
ఆ
ఉ ట్రూ అటనే
ఎవరిది
ఇప్పుడు నీది
ఎవరు అంటాళ్ళు
మా మర్ద్దలికి చెప్పిండట
ఆహ
ఆమంటే నాకు మస్త్ ఇస్టం ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా అంటాడట ఇంగంతే ఏం చెప్పల ఆహా ఇంతకుముందు వేరేటామని చేసిండట కాని అదంతా ఉట్టి ఉట్టి ఈనె
అదే అదే ఎవరిని
ఎవరో తెలువది నా కూడా ఉహు చెప్పలే
ఉహు
కాని ఇది మాత్రం మస్తు ట్రూ అక్క అని చెప్తాండట.
ఉం
మా మరదల్ కన్నా ఒక క్లాస్ చిన్న కాబట్టి అక్క అని పిలుతాడు. ఏజ్ల పెద్ద
పెద్దనే
ఉ ఏజ్ లో పెద్దగాని క్లాస్ లో చిన్న అయ్యే సరికి అక్క అక్క అంటాడు.
మల్ల మా మరదలు ఎట్లా పెరిగింది తాడ్చట్ తాడిచేటు పెరగలే.
నా ఎత్తు లేదు మన ఎత్తు ఉంటది.
ఓ యమ్మ నాకన్నా పెద్దగుంది దొడ్డుగుందే.
ఉం
అందరు నన్నే చిన్న అనుకుంటారు దానికంటే
ఉ
హ ఇంకా
మీ ఇంటి పక్కనే ఆడోళ్ళు మంచిగ క్లోజ్ గా ఉంటాలా
ఉంటాళ్ళు
ఉ పెద్దాయనకు ఎప్పుడు మరి.
అంటారు మరి ఏమో తెలివది ఇగ ఆయన చేసుకోడట.
ఉహు ఒక పిట్ట ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఆయనకి ఎవరో ఉండేనటగా.
ఎవలకు
పెద్దాయనకు
మనుర్లోనా
మన ఊర్ల గాదు ఏవురో
ఉం తీసుకొచ్చిన అయిపోవుగా మరి
ఉం కదా కష్టపడకుంట ఇద్దరు పిల్లలు.
ఉం
హాస్పిటల్ కరుసులుండవు ఏ కరుసులు ఉండవు.
ఓ పనైపోవు.
ఉం
మళ్ళీ ఇద్దరు ఇట్లా పెద్ద అన్నట్టు ఉండు ఇగా ఎందుకంటే పోరగాలు కూడా పెద్దోళవు వీళ్ళని పిన్ని పిన్ని పి న్నీ
ఆ అప్పుడు ఆమె మంచి ఆమె అసలు
ఆ చా ఫుల్లు
ఫుల్ అంటే ఫుల్లు.
ఉం ఆమె ఉంటే మాత్రం మస్తుఉండు నెంబరు పోయిందే.
పోయిందా.
ఒక రోజు నేను ఇటోత్తంటే కనపడ్డది కానీ నేను బసులున్నా బయట ఉంది గుర్తుపట్టింది ఎమ్మటే మాట్లాడినా కాగాని మా అక్కకు బిడ్డ పుట్టింది ఇట్లా అంటే అవునా అవునా అంటాంది ఇక నేను అప్పుడే బస్సు కదిలింది వచ్చిన
ఏడల్సింది.
ఉం నేను హైదరాబాద్ పోతుంటే ఒకటి మెయిన్ ఎక్కువ మంది మాట్లాడుతారు చుసినవ దానీ గురించే ఊరు
ఆ ఆ
అక్కడ ఎక్స్ రోడ్
అదే అదే
ఉం ఆమెకి కా ఎట్లుందో వాళ్ళ డాడీ మనూరికి బియ్యం బస్తాలు వేసుకొత్తడుగా
మళ్ళ చేత్త ఆగు
ఉం చెయ్